హలో. హలో.
హలో.
అలో.
హలో.
నా వయిస్ ఇంనపడతంద మీకు.
ఆ ఇనిపిస్తుంది.
బాన్నారా.
ఆ బావున్నాం.
తిన్నారా.
ఆ తిన్నాం మీరు తిన్నారా.
ఆ తిన్నాం ఏం తిన్నారు ఈ రోజు ఆదివారం.
చికెను అన్నాం.
అవునా.
మీరేం దిన్నారు. ఆ బాగా జేస్తాం అత్త జేసింది.
అత్తారా.
ఉమ్. ఆ చెప్తాను.
ఆ చెప్పండి.
టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అన్ని కట్ చేసుకోవాలి ఫస్టు.
ఆ.
బా బాండిల్ తీసుకోవాలా.
ఉమ్.
ఆయిల్ వేసి ఇ అల్లం పేస్ట్. వెన్నీ తీసుకోవాల ఐ. తోరగా వేయించుకొని పసుపు. మిరప్ పొడి గరం మసాలా అన్నీ వేసుకోవాలా.
ఆ.
చికీన్నీ కడుక్కకొని. కీత్.
మీ వాయిస్ కొంచం కట్ అయితంది.
ఉమ్ ఇది.
నీ వయిస్ కొంచం కట్ అవుతంది. హలో.
ఇనిపిస్తందా
కొంచం కట్టాయితాంది
హలో హలో హలో ఇనిపిస్తాందా మ్ చెప్పండి
సాలల్ని వేసుకొని
మసాలా వేసుకొని బాగా ఎ వేయించాలా
ఆ
కొన్ని వాటర్ వేసుకొని బాగా మళ్ళీ ధనియాల పొడి అన్నీ తెల్లగడ్డ అన్ని వేసుకుంటే బాగుంటాది కూర
ఆ చికెన్ ముందు ఎట్లా
మీరే చీకేనా కడుగ్ కడుక్కోవాల ఫస్ట్ చికెన్ తెచ్చుకుంటానే మ టమోటా ఎర్రగడ్డనే కదా దాంట్లో ఎగాల
అ
మ్ మీరేం తిన్నారు
మేం చికెట్ తిన్నాం
మ్ ఎవర్ చేసారు
మా మమ్మీ చేసింది మీ ఊర్లో వర్షాలు బడ్డాయా
వర్షాలు పడ్డం లేదు ఇప్పుడు
అవునా ఏ పంటలు ఏసారు మీ ఊర్లో ఇప్పుడు
వరి శనిగ అవేసున్నారు
వేరుసెనగనా
ఆ వేరు సెనగా
మామిడి తోటలున్నాయా
ఆ మామిడితోట్లున్నయ్
ఏ రకము మామిడి పండ్లున్నాయి
బేబీసా
అ
ఆ పోలూరు కాయిలు
అ అ మామిడిపళ్ళు ఇంకా ఉన్నాయా
ఆ ఉన్నాయి పండ్లు మాగుతున్నాయి ఇప్పుడే
ఇప్పుడు మాగుతున్నాయా
మాగుతున్నాయ్
త్ అయ్ చెడిపోవా
మ్ చెడిపోవు
అవ్
మీ సైడ్ చెడిపోతాయా
ట్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి
ఎనిమిడి సంవత్సరాల ఇరవై ఏండ్ల నుంచి ఉన్నాయి పెద్దోళ్ళ నుంచి మాయ్
ఇంక్
ఇరవై ఏండ్ల నుంచి ఉన్నాయి ఆ ఉన్నాయి
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయ్
ఉహు తెలిదు అవి పెద్దోళ్ళ కాలం నుంచి ఉన్నాయి ఆ పది సంవత్సరం మాటు మామిడికాయలు కాస్తయ్
అవి పోసి ఊర్లో అమ్ముతారా బా మార్కెట్కేస్తారా మీరు
మార్కెట్కేస్తారు
ఆ టన్నులేక్కనా
ఆ టన్నులెక్క
అవునా మీకు తోటుందా
ఆ తోటుంది
అవునా ఈ మధ్య ఎక్కడికాల్నా వెళ్ళారా మీరు
తిరుమలకెళ్ళాను
ఆ తిరుమల ఎట్లుంటుంది
బాగుంటుంది
అదే దేంట్లో వెళ్లారు
ఆ రాజంపేటకెళ్ళి ట్రైన్ లో వెళ్ళాం
ఎంత ట్రై ఎంత టైం పడుతుంది అక్కడికి
వన్ అవర్ పట్టింది తిరు తిరుపతికి తిరుపతి నుంచి నడుచుకుంటా వెళ్ళాం పై కీ దేవుడు దగ్గరికి కొండ పైకి ఆ కాలి నడకే
ఆ ఎన్ని మెట్లు ఉంటాయి అక్కడ
మూడు వందలా అరవై ఐదో ఎన్నో ఉన్నాయి
అవునా కాలినడకనే వెళ్ళారా
మూడు వేల అరవై ఐదు ఆ మూడు వేల అరవై ఐదు ఏమోన్నాయి తా కాలినడకే
కిందవన్ని ఎక్కే లో
పట్టింది ఫైవ్ అవర్స్ పట్టింది
అవునా ఏ స్వామి అక్
వెంకటేశ స్వామి
అ దర్శనం బాగైయిందా
ఆ బాగైయింది
అక్కడ ఏమి ప్రత్యేకం
వేంకటేశ్వర స్వామే ప్రత్యేకం వేంకటేశ్వర స్వామే ఎంటా అవును
లడ్డు అది ఫేమస్ కదా
ఇంది ఆ లడ్డుగాడ ఫేమస్సె
ఉ ఇంగా ఎక్కడికెళ్ళారు
ఒట్టిమిట్ట కెల్లా
ఆ ఒట్టిమిట్ట అక్కడ ఎన్ని రోజులు జరిగింది
టూ డేస్ ఫోర్ డేస్ ఏ జరగాడి
అక్కడ ఏం జరిగింది వంట పెట్టార
కళ్యాణం జరిగింది దేవునికి రాముడు సీత సీతారాముల కళ్యాణ ఊ చూసాను
ఎట్లా చేస్తారు ఫస్ట్ నుంచి అది
బాగా చేస్తారు తిరుమల నుంచే తెప్పించినారు నగలు అమ్మ అమ్మవారికి ఊ అవి అక్కడి నుంచి వచ్చినాయి
ఆహా చాలా మంది వస్తారా
ఆ వచ్చారు జనం వచ్చారు
ఇంకా ఏమేం జరుగుతాయి అక్కడ నృత్యాలు
ఆ అన్ని జరిగాయి పోలాటములు
ఆ అన్నదానమూ అన్ని జరిగాయి
ఆ అన్నదానం అన్ని చపించారు
ఉ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా
ఆ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు
అంటే అక్కడే జరిపు చెప్పడం ఏమి లేదు ప్రత్యేక ఒటిమిట్టలోని
ఆ ఎక్కు మరి కళ్యాణానికి వెళ్తే మంచిదని వెళ్ళాను
ఆ సరే ఏ ఏమన్నా తెచ్చుకున్నారా అక్కడి నుంచి అవును
అయి తెచ్చుకున్నాను ముత్యాలు తెచ్చుకున్నా
ఆ హా ఆ ముత్యాలు ఏం చేస్తారు మీరు ముత్యాలు
ముత్యాలు ఇప్పుడే మంచిగా అయ్యింది
ఆ ఎక్కడ ఇంట్లో పెట్టుకుంటే మంచిదానా
ఉ ఇప్పుడు పెట్టుకుంటే మంచిది ఆ
ఉ నిన్న టెంపుల్ కి వెళ్ళలేదా శనివారం
ఆ వెళ్ళలేదు
మీ ఊర్లో ఏది ఏ దేవుడు బాగా మొక్కుతారు
శివుడు ఉన్నారు ఎల్లమ్మ గుడి ఉంది ఆ ఉ
శివరాత్రికి బాగా జరుగుతదా
ఉ అవును
శివరాత్రికి ఏమేం చేస్తారు మీరు వంటలు
పెరుగన్నం పులిహోర ప్రసాదం అన్ని చేసి పెడతాము
దేవుడు దగ్గరికి గుడి దగ్గరికి
ఆ గుడి దగ్గరికి ఉగుగుల్లు వడపప్పు అవి చేసుకుంటారు
శివరాత్రి బాగా జరుగుతుందా మీ ఊర్లో అది మా ఊర్లో పానకం అలా వేస్తారు మీ ఊర్లో వేయరా
ఆ వేస్తారు
రాత్రి భజనాలు చే
ఉ ఆ
కదా రాత్రి అంతా మేల్కొని రాత్రి ఎక్కువ జరుగుతుంది కదా ఆ రోజు రాత్రి మేలు కొని ఉపవాసం ఉండి చేస్తే మంచిదని మీరుంటారా
ఆ ఉండ్లే నేను
అ
మీరు ఉన్నార
ఆహా లేదు
అ
అక్కడలా అంతా అన్న అన్న అన్న ప్రసాదం అవన్నీ పెడతారా నైట్
ఆ పెడితారు
ఆ భక్తులందరూ వచ్చి అక్కడ భజ
వచ్చి తినేసి అ వెళ్తారు భజనా చూసుకోని
దేవుని పాటలు పాడు
అ
అందరు ఊరందరు కలిసి చేస్తారా అక్కడ
ఆ ఊరంతా కలిసి చేస్తారు
ఇంకా భజన అలాంటి కోలాట్లామ్ అట్లా వేస్తారా
అవును అలాగ వచ్చేస్తది
అ అవి పల్లెలలో బాగా ఫేమస్ కదా కోలాటం భజన
హిందీ
కోలాటం అవి బాగా ఫేమస్ కదా
ఆ బాగా ఫేమస్ అవును అవును అవును చేస్తారు
ఆ రోజు రాత్రికేస్తారా అక్కడ
ఆ నైట్ అప్పుడే చేస్తది
అఓ అందరు చుట్టాలొస్తారా మీ ఇంటికి
వస్తారు చుట్టాలు వస్తారు గుడి దగ్గరికి వెళ్తాం అందరం
అందరు కలిసి వంటలు చేసుకుంటారా
ఆ చేసుకుంటాం
అవును సరే అండి ఉంటాను
ఆ ఓకే అండి